వినబడుతాందా అండి ఆ హలో.
ఆ వినిపిస్తుందండి. మీకు వినిపిస్తుందా?
ఉ వినిపిస్తుందండి.
హ్ తిన్నారా.
హ్ తిన్నామండి. మీరు?
హ్ తిన్నానండి.
తిన్నాను వాకింగ్ చేస్తున్నాండి. ఏం తిన్నారు.
నేను దోశ తిన్నానండి. ఇవాల
ఇంకా ఉ ఇంకా పిల్లలు
పిల్లలు పడుకున్నారు. రేపు హాలిడే కదా రేపు శ్రీరామ్ నవమి అని ఆ చి సారీ శ్రీరా శ్రీరామ నవమి శ్రీరామ నవమి స్పెషల్ ఏం లేదండి ఈ ఇలువాకల అంతా క్లీన్ చేసుకున్నాము దీపాలన్నీ తుమ్ముకున్నాము ఇంకా రేపు నిద్ర లే స్నానాలు చేసుకొని
ఉ హ
దేవుడికి నైవేద్యం పెట్టేసి ప్రసాదం ఏమన్నా చేసి ఈ నాకు గుడికి వెళ్ళాలి ఇక్కడికి మాకు దగ్గరలో కొంచెం రాములు వారికి టెంపుల్ ఉంది అనమాట ఆ సో అది చూసుకోవాల ఈన్నే పిన్ కోడ్ ఏంటంటే మా ఇంటి పక్కనే రేపు ఆ గృహ ప్ర్రవేశం ఒకటి ఉంది ఆ ఫంక్షన్ కి అటెండ్ అవ వాలి
ఓకే
ఉ సో ఇ ఇంకా పనులు ఉండయి రేపు ఉ
అచ్చా
మీరు
అంత రేపు ఏటప్పులకి వెళ్తారన్నారు
అదే రాములు వారి టెంపుల్ క వెళ్తాం
ఓకే ఓకే అండి అద్ద బాగా దర్శించుకోండి దేవున్ని
తప్పకుండా అండి
హ్మ్
హ్మ్
మేము మేము ఈ మా షాప్ దగ్గర పానుకము అవన్నీ చేస్తున్నాము రేపు ఓ అనకమ్ము ప్రసాదం సరే ఆయన ఒక ఆయన మా తెలిసిన ఆయన సార్ ఫ్రెండ్ అయినా ట్రాన్స్ఫర్ చేస్తుడు అతనే
ఆహా
ఒడ్డించది అప్ప అనకు
హ్మ్ ఓకే ఓకే సూపర్ అండి హ్మ్ అంటే మీ దర్శనాలు కొంచెం ఫ్రీగా ఉంట ఉంటుందిమా అన్నమాట దర్శనానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటున్నా
ఉమ్ ఓకేే ఎక్కడ
మీకు దర్శనానికి కొంచము ఫ్రీగా ఉంటుంది తెలిసిన వారు అంటున్నారు కదా
తెలిసిన వారు కాదు దర్శనానికి కాదు ఆయన స్పాన్సర్ మారిగా పేరు జా భక్తులకి
అన్నదానం అన్నదానం చేపిసున్నారు దర్శనానికి అని అ టే దర్శ నానికి పోయేదానికి వీలు ఉండదా ఓకే ఏమైంది
ఇంటికాడ ప్రాబ్లం
ఆ ఓకే
ఇకా అత మామూలుగా చేస్తూంటారు లాస్ట్ తీర్చేయాల అంతకుముందు చేశాడు పానకము అవన్నీ
ఉమ్ ఉమ్ ఉహుమ్ ఓకే దేన్
హామ్ ఉమ్
ఇంకేం చెప్పాలండి
చేస్తారా మీరు షాపింగ్ ఇంట్లో వెజ్ కూరగాయలు కానివ్వండి ఇంట్లో కూరగాయలు కానీ వ్వండి అవన్నీ తీసుకురావడము
మార్కెట్ తేహ్ మిల్ విక్లివన్స్ వెళ్లాను ఉమ్ అన్నీ తెచ్చుకుంటాం టమాటాలు గడ్లు
కుకింగ్ వచ్చా మీకు
అండి
వంట చేయడం వంట చేయడం వచ్చా రాదా ఓకే మార్కెట్కి మాత్రం వెళ్ళి కూరగాయలు అనేవి తెచ్చి
ఆ అవును అవునులే
అంటే మీకు రేట్ల గురించి కూడా బాగా తెలిసే ఉంటు
ఆ రేట్లు అయితే తెలుసు అండి వెజిటబుల్ రైస్ అవి తెస్తా ఉంటాను
మొత్తం మీరే మీరే ఇంటికి ఇంకా ఇంకా షాపింగ్ లైక్ అట్లాంటివి ఏమన్నా
ఏమండి
అదే షాపింగ్ అట్లాంటివి ఇంక మీరే చూసుకుంటారా అని అంటున్నా
అవునవునండి
మ్మ్ ఇంగా
ఇంకా ఇంకేమండి మీర మీరు వెళ్తారా షాపింగ్కి
హాబ్ షాపింగ్ కి ఎవరెల్లరు చెప్ చెప్పండి లేడీస్ కు నచ్చిందే షాపింగ్ ఎప్పుడు ఎలమన్నా రెడీగా ఉంటాం అనమాట బట్టలు కానివ్వండి ఇట్లా లైక్ ఏదైనా జ్యువెలరీ కానివ్వండి ఏదైనా ఫస్ట్ ట్ ప్రిఫరెన్స్ ఎ కద ఇస్ తాము ఆ తర్వాత మళ్ళీ రెండోద అనమాట బట్టల షాప్ ప్పింగ్ అయితే ఏం లేదు ఆ అది వరకు ఎప్పుడో చేసినాము
మ్మ్
మ్మ్ కాబ కొంచెం గట్టిగా మాట్లాడండి ఆ వినిపించట్టు నీది వాయిస్ స్లో వస్తాంది
ఆ చెప్పండి షాపింగ్
షాపింగ్ ఎప్పుడో చేసేసినాము శ్రీ రామ నవమి కి స్పెషల్గా ఏం చేసేది ఏంలేదు అని అంటున్నా
మ్మ్ హ్మ్ ఓకే ఓకే అండి ఏమి కొన్నారు
ఏం పిల్లలకు బట్టలు కొన్నాము హాఫ్ శారీస్ కొన్నాము కొంచెం ట్రెడిషనల్ కదా డివోర్స్ షన్ మూడు కదా సో అందుకని చెప్పేసి ఇ హాఫ్ శారీ కొన్నాము ఇంకా అది స్టిచ్చింగ్ చేపించాలి రేప్ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ కూడా ఉంది అన్ అన్నారు సో అందుకని చెప్పి దానిక్ కూడా యూజ్ అవుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో టూ ఇన్ వన్ టైప్ కొనేసాం అనమాట ఇద్దరు పిల్లలకి
మ్మ్ హ్ హ్మ్
హ్మ్ అన్నిటికీ ఓకే ఓకే అని కాదండి ఫిఫ్టీ ఫిఫ్టీ మాట్లాడాలి మీరు ఫిప్
ఆ మే మీరు కూడా వెళ్తున్నారండి రేపు ఫంక్షన్కి స్కూల్ కి
ఆ వెళ్ళాలి ఆజే పేరెంట్ గా వెళ్ళాలి గదా
ఓకే ఓకే అండి
హ్మ్
ఇంకా ఇంకేమండి
ఇంగేం మా మా పిల్లలకి మా పిల్లలకి ప్రైజ్ డిస్బ్యూషన్ ఉంటుందంటా సోల టీచ్ మా పిల్లలిద్దరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ ఉంటుందంటా
ఓకే ఓకే
ఓలా క్లా ఆ ఓలా క్లాస్ టీచరు కాల్ చేసి చెప్పారు ఇద్దరు పేరెంట్స్ రావాలి అని అనేస్ సే
ఆ ఓకే బా ఇంకా గేమ్ టెంపుల్స్ కెల్తారండి మీరు
రాముల వారి టెంపుల్కే అండి ఎన్నిసార్లు జెప్ పేది రేపు శ్రీరామనవమి కాబట్టి ఆ మిగతా రోజుల్లో అంటే లైక్ మేము ఎక్కువగా ఏం లేదు మ్ గా దగ్గరలో శివాలయం ఉంది శివాలయం కెళ్తూ ఉంటాము ఎప్పుడన్నా ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానము వెళ్ళొస్తూ ఉం టాము ఈ మంత్ తట్ ఆ థర్టీ ఫస్ట్ అండి ఏప్రిల్ ఫస్ట్ తంబూర తీర్థం అనేది ఓపెన్ అవుతుందంటా సో అది సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే ఓపెన్ లో ఉంటుందం టా సో పిల్లలతో వెళ్ళి దాని విజి చేద్దాము అన్ అను
ఓకే సూపర్ అండి మీరు
ఉ
ఉ ఇంకా మువీస్కెళ్తా ఉంటారా మీరు
ఆ మూవీస్ కి ఇలా రీసెంట్ గా ఇది ఈ మూవీస్ చూసామండి ఏంటది పవన్ కళ్యాణ్ ది మచి అది ఏమీ ఆ ఉస్తాద్ భగత్ సింగ్
ఆ ఓకే నేను కూడ ఎల్లానండి నచ్చిందా మీకు
ఆ ఫస్ట్ హఫ్ కన్నా సె
ఆ ఓకే ఓకే నాకూడ నచ్చిందండి నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాను
ఓకే
ఉ హు నచ్చిందండి నాకూడా అన్ని చూసారా పవన్ కళ్యాణ్ మూవీస్
అండి నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కాబట్టి డెఫినెట్గా చూస్తాను
ఊ ఓ ఓయి చూసరా
ఓజిన చూసాము ఏ ఏది మిస్ అవ్వమండి పవన్ కళ్యాణ్ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ చూడ్డం మాత్రం పక్కా
ఆహా అ ఇది కూడా ఐందళ్లకిగదండి
ఆవును అవునవును ఇది ఎంది కంటే ఇది ఫస్ట్ అంతగా రిలీజ్ అయిన రోజే చూడాలని నాకు ఆశ కానివ్వండి బట్ అది ఎప్పుడు తీరలేదు ఒక వన్ వీక్ లోపల చూసేస్తామన్నమాట్ ఏ సినిమా అయినా కానీ ఆ పవన్ కళ్యాణ్ తమన్
ఓ అంటే కూడ ఈ రోజే కదా రా చూశా అంటే కొన్ని ఈ పొద్దు చూడండి రీజో
అవును ఆ సండేనే లాస్ట్ సండే వెళ్ళి చూసేసి వచ్చిన అనమాట
అన్న ముందే చూసారు మీరు
ఆ
ఆ
అవును అవునవును వన్ వీక్ లోపు చూస్తాము అన్నాము వన్ వీక్ లోపు ఊ
ఎలా అనిపించింది హీరోయిన్ న్ని
ఆ నాకైతే చాలా బాగా అనిపించిందండి బాగా నచ్చి చ్చింది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్ గా ఉందనమాట ఆ కొంచము ఆ ట్విస్ట్ లు ఉన్నాయి కొంచెము డైలాగ్స్ బాగుండాయి
ఉ అవునండి విలన్స్ కి
తోడ గో గోట్టి నట్టే అదోటి
అవున అవును కరెక్ట్ ఏ అండి ఆ రాస్ విలన్ అనుకున్న వాళ్ళంతా కొంచెం పోలీస్ ఆఫీస్ అవుతారు
అవును అవును విలన్ అనుకున్నాం ఎక్స్పెక్ట్ చేసి తం గని ని రిపోర్టింగ్ సార్ అన్న ప్పుడు షాక్ అవదు
అవును అవును అండి
ఫర్
వాడు మల్ల పాకిస్తన్ లో వాడు లాస్ట్ సీన్ లో కు్జ్జికి కట్టేసి పెడుతుంటే వాడు కూడా గన్నెత్తుకొని టక్కని వాలని కలుస్తారు
ఎస్ ఎస్ ఎస్ సార్ అవును అవును అది కూడా సూపర్ అసం హు
బాగుందండి బాగుంది మూవీ ఈ దురందర్ కూడా బాగుంది అన్నరండి దురంధర్
దురేందర్ అదే వరిది
హిందీ యాక్టర్ అనుకుంటా అండి రణవీర్ కుమార్ అమ్మర్ సింగ్ అనుకుంటా
తెలుగులో డబ్బింగ్ంగా
అ బాగుందని ఠాకు అది చూడల్ల
ఆహా ఓకే
కొని పోయినా అంే సినిమాకిే
ఓ మీరు కూడా ఫ్యామిలీతోనే వెళ్ళార
ఆ అవునండి అంకల్ మా వాళ్లు గూడా కంపల్సరి పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు డాడీ ఎప్పుడు డాడీ అంటనే ఉంటారు
ఉహు ఉహు
అయ్ మావొ రామ్ చరణ్ ది గానీ చిరంజీవ్ ది గానీ పవన్ కళ్యాణ్ గానీ ఫ్యామిలీతో ఎళ్తామండి
ఊ అన్ని ఫ్యామిలీతోనే జూస్తారనమాట అవన్నీ ఏంటంటే కొంచము ఫ్యామలీ మూవీస్ ఉంటాయి కాబట్టి కొంచెం చూడ్డానికి గూడా బాగుంటాయి
జూపిలా వాళ్ళ మామోళింటికి ఎల్లరో ఆడే టీవీ లో జూసేసినరో నే నేన్ గూడా వెల్ ల నే ఒకటే ఏడ ఎళ్తా అనేసి
అవునా నేను థియేటర్ క అయితే వెళ్ళలేదుగాని నేను మూవీ చూసాను వా బాగునింది అది గూడా వాల్ తెేరు వీరయ్యా వాళ్తర్ వీరయ్యనా వాళ్ళతర్ వీ రై కాదండి ఇది మొన్న రీసెంట్ గా ఒచ్చి మొన్న రీసెంట్ గా ఒచ్చింది పవన్ కల్యాణ్ చి పవన్ కళ్యాణంటన్నాను నేను టేషు చిరంజీవి కలిపి ఇ సినిమా సంక్రాంతికి ఒస్తున్నామా
ఆ ఎవరు
ఆహా వెంకటేేశూ చిరంజీవి వెం వెంకటేేష్ చిరంజీవిద్దరు కలిపి తీశారు గదా
అది శంకర్ మన్నవా శంకర్ వర్
ఆ మనశంకర్ వరప్రసాద్ అది మేం గూడా జూల మిస్ అయినాము ఓటీటీలో జూసేస్నం ఊ
ఉహు
ఉ
ఇంకా మూవీస్ గూడా